హలో
హలో
మీరు వ్యవసాయం చేస్తున్నార మీ ఊర్లో
ఆ మా ఊర్లో వ్యవసాయం చేస్తాము
మ్మ్ ఎలా ఉన్నాయి పంటలు
పంటలు చాలా బాగున్నాయి
మీకు పశువులు ఉన్నాయా
ఉన్నాయి దూడా ఉన్నాయి మాకు మా ఊర్లో ఆవులు గేదెలు ఎక్కువగా ఉంటాయి మేము ఆవు పాలు గేదె పాలే ఎక్కువ తాగుతాం మీకు మీరు ఏ పాలు తాగుతారు
మేము పాలు గేదె పాలు తాగుతాను
మ్మ్
ఇక్క మా పంట పొలాలు కూడా బాగున్నాయి కాని వాతావరణం చాలా మాకు ఇది వర్షం పడి దానికే భయపడుతున్నారు రైతులు
అవును మా ఊర్లో రైతులు కూడా నిన్న వాతావరణం గురించి భయపడ్డారు
హ్మ్ హు మీ ఊర్లో వర్షం వచ్చిందా
మ్మ్ తుప్పర పడ్డది గాని వర్షం రాలేదు
కుండపోత రాలేదు ఉరుము ఉరుములు మెరుపులు వచ్చాయి
చాలా చోట్ల ఉరుములు మెరుపులు వస్తున్నాయంట
మ్మ్ మా ఊర్లో కూడా అలాగే ఉరుములు మెరుగులు వచ్చాయి గానీ వర్షం రాలేదు
మ్మ్
మా ఊర్లో రైతులే భయపడ్డారు వర్షం వస్తాదేమో అని
మ్మ్
చుట్టుపక్కల పరిస్థితులు అన్ని బాగున్నాయా
మ్మ్ బాగున్నాయి
మ్మ్ ఇంగ
మీరు నైవేద్యాలు పెట్టుకున్నారా
లేదు
పెట్టుకోలేదు మేమును కానీ ఉగాదికి మేము చికెను బిర్యానీ చేసుకున్నాం ఉమ్ అ
మేము సేమియా వడలు వేసుకున్నాం
ఆ
సరే ఉంటా
సరే